చెబ్
ఏం చేస్తున్నావ్
ఊపుకుంటున్నాను గాలి
తిన్నావా హలో
ఉమ్ చెప్పు
మాట్లాడు తిన్నావా
మాట్లాడుతున్నా తినలేదు
ఎందుకు ఆకలి కాట్లేదా
ఆకలి అయితుంది
మరి తినకపోయినవ్
ఆకలైతే తినండి ఆకలి లేకపోతే తింట
ఆక్కడ అవుతుంది కదా ఇప్పుడు ఆకలయితే ఏం చేస్తారు మరి
ఆ
ఆకలైతే ఏం చేత్తారు
అవును
నువ్వు ఆకలైతే ఏం చేస్తావ్
ఏం చెయ్యా
అన్నం తిన్నావా
తానా
గడ్డి తింటావా
అవును
హుమ్ తిను పోయి మరి ఆకలైనప్పుడు ఎట్లా అట్నే పడుకుంటావా కరు కరుపు నొయ్యదా నీకు
లేదు
నీకొకటి తెల్సా నేన్ కూడా అన్నం
మంచి పని చేషినవ్
థాంక్యు థాంక్యు హా అయితే ఏమైందంటే రమ్య చ్చిచ్చీ అక్కుందిగా
ఆ
అక్కుంది అక్క దాంట్లో యాడ్ చేషినా కానీ అక్కది కనెక్ట్ కాదుట్లే మ్ ఇంకా తినాలి పడుకోవాలి చాలా బండ్లు ఉన్నాయి రేపు వెళ్తున్నావా
ఆ మ్
హలో
చెప్పు
ఇట్ల గ్యాప్ దీసుకోక్ ప్లీజ్
ఏంటీది
రేపు టెంపుల్కెళ్తున్నవా
ఆ
టెంపుల్కెళ్తున్నావా రేపు
లేదు
ఎందుకు
పోతా
ఎక్కడికి పోతున్నావ్
టెంపుల్కు
ఏ టెంపుల్కి
దగ్గర ఉన్న టెంపుల్
దగ్గరున్న టెంపులా కిసరి గుట్ట కు పోతావా
ఆ
గుట్టకుపోతవా
అర్ధంకాల
గుట్టకు గుట్టకుపోతావా అంటున్నా
టెంపుల్ పోత
నేంకూడ రానా
టెంపుల్ పోతా అంటున్న
సరైతే పో మంచిగా రేపు పొద్దుగాల ఫ్రెష్ అయి మంచిగా టెంపుల్ కు పోయిరా
సాయంత్రం ఫ్రెష్ అయి పోయోత్త
సాయంత్రమ రేపు నాలుగు గంటలకి పోదామ బయటికి
పొద్దున తొమ్మి గంటలకు పోతానెను
ఎక్కడికి
బైటికి
నేన్ అన్నది కంపెనీ నుంచి బైటికి
కంపెనీ పోను గా రేపు
ఎందుకు
గుడికిపోతా
దానికోసం నువ్వు కంపెనీకి పోవద్ద
ఇప్పుడు ఏవన్నావ్ పొద్దున్న గుడికి తయారై గుడికి పోయి రా అన్నావు గా
ఆ ఎర్లీ మార్నింగ్ కూడా ఏళ్ళొచ్చు గదా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కట్లా పోయి నువోచ్చి వెళ్ళొచ్చు
ఎర్లీ మార్నింగ్ ఏముండై వెకిల్ల
వెకిల్స్ ఉండవా మీకు బస్సెస్ ఉండవా
దర్శనానికి ఎంత టైం అయితదో నీకు తెలుసా
తెలీదు
ఆ గుడి చైర్మన్ మీ నాన్న నా
ఎందుకు
తొందరగా దర్శనం కానికి
అచ్చా అట్లా అంటున్నావా అంత పొద్దు పొద్దున కూడా వత్తరా చాలా మంది
పోద్దున రారు
అదే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఒక నైన్ అట్ల అయిద్ది కదా అని అనుకుంటాను నువు ఎర్లీ మార్నింగ్ పోతే సెట్ అయిది కదా అనుకుంటాను మరి ఇక్కడికి రా ఇక్కడ పోదాం
అక్కడికి అచ్చే టైం ఉన్నాక ఇక్కడ పోలేనా
అక్కడికైతే టైం ఇక్కడ పోలేన అక్కడ అంటే దర్శనానికి లేట్ అయిది ఇక్కడ దర్శనానికి లేట్ ఎందుక అయితది దగ్గరే కదా
రానికి లేట్ అయతది
నువ్వు అక్కడ నుంచి గుట్టే పోనికి హాఫ్ అన్ అవర్ అక్కడ దర్శనానికి ఒక గంట అదేదో నువ్వు ఇక్కడికి వచ్చినావ్ అనుకో హాఫ్ అన్ అవర్ జర్నీకి పట్టుది ఒక టెన్ మినిట్స్ టెన్ టు ట్వంటీ మినిట్స్ దర్శనానికి పటుద్ది నెక్స్ట్ బస్ లో ఇక్కడ ఎయిక్కొచ్చు అయిపోద్ది కదా సైలెంట్ ఎందుకుంటాన్నావు
మ్మ్
సైలెంట్గా ఎందుకుంటాన్నావ్ మాట్లాడు
చెప్పు
మూవీ కోయినవ్ కదా మొన్నా బాగుందా మూవీ
చూళ్ళే నేను
చూడలేద పడుకున్నావు పోయి అక్కడ
ఇంగ లేదు
మరి
పాప్కాన్లు అమ్మిన బయట
పాప్కాన్ లు అమ్మినవా బ్రేక్ టైంలో ఎందుకు తిన నిను నువ్వేం ఒండుకొని తిన్నవా
ఆ
బ్రేక్ టైమ్ లో నీది నువ్వే కొనుక్కుని తిన్నావా
బ్రేక్ టైం లొ తిన్లే
బ్రేక్ టైమ్ లో తిన్నా అని చెప్పినావు కదా నాకు
బ్రేక్ టైంమ్లో తిన్లే నేను
మ్మ్ మరి ఎప్పుడు తింటావ్
బ్రేకిిచ్చి తిన్నా
అబ్బా నువ్వే ఇచ్చినావ బ్రేకు
ఇయ్యలా తీసుకున్నా
బా బ బా బా సినిమా బయట మొత్తం దురందర్ టూ దురందర్ టూ ఇదే నడుస్తాందిగా
బయట నడవట్లేద్ థియేటర్లొ నడుత్తుంది
చీడలు నడతాను మ మరి మళ్ళా ఓతావా నువ్వు
మళ్ళా పోను
మళ్ళ జూషేఅంతను మర్తేన అది
మళ్ళా జూశా అంటున్నానంటే
ఆ మూవి ఇంకొసారి జూషే అంత వర్తేనా చూడచ్
వర్త్ వర్త్ అంటే ఏంటి తెలుగులో
వర్త్ అంటే అంత దానికి అంత ఉందా ఆ విలువ ఇంకోసారి చూసి అంత ఉందా దానికి
ఇంకోసారి చూశేంత లేకపోతె నె అంత కలెక్షన్ నచ్చిందా
ఎంత కలెక్షన్ వొచ్చింది
నాకేం తెలుసు ఎంతొచ్చిందో
మరి నాకెట్లా తెల్సని నన్నడుగుతావ్
తెలుసుకోనీ అడగాల
నేను అసలు అని అడిగింది నువ్వు నేను కాదు
నువ్వే అడిగినావుగ సినిమా గురించి
నేను సినిమా గురించే అడిగినాగాని కలెక్షన్ ఎంత వచ్చిందో అని అడిగింది నువ్వే కదా
అవును
మరి నాకు ఎట్లా తెల్తది మూవీస్ పైన అ కలెక్షన్స్ గురించి
సరే నువ్వు కూడా తెలుసుకోవాలి
తెల్సుకుంటా తెల్సుకుంటా ఏం చేస్తున్నావ్ మరి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినావా
ఆ
అవునూ రికార్డ్స్ నీ దగ్గరనే ఉంచుకున్నావు నువ్వు అందులో రెండు గ్రాఫ్స్ ఉన్నాయి గుర్తులేదా నీకు
ఉంచుకోరా నేను
నేనే వదిలేసి వచ్చేసిన్నా
ఆ
ఆ రెండు గ్రాఫ్లేమో ఉన్నట్టున్నాయి కదా ఆ గ్రాఫ్లె య్యాలి ఇంకా ఆ ఇండెక్స్ ఏమంటదో ఆ మరి మీ మేడం అయితే నీకు కోపం వచ్చింది కదా అప్పుడు అగడ్బడితివి ఇండెక్స్ రా ఉంది అనేసి అనుకున్నావా
లేదు నవ్వుచ్చింది నాకు
ఎందుకు
ఆ
నవ్వెందుకు ఒత్తది
ఒకవేళ రికార్డ్ యాక్సెప్ట్ చేయకపోతే మల్లా రాయాల్సిందే గా
ఇంకా నాకేం పనిలేదా ఇండెక్స్ పేపర్ పేపర్ ని భేజా డత అయిపోదా మొత్తం వైటినరు పెట్టి పెట్టి పెట్టి పెట్టి పెట్టి వదిలేయాలిగా
పేపర్ ఏం బతక పెట్టడానికి కూడా ఇంక రికార్డు కాాల
ఇంకోటి రికార్డు కొనాలి కానీ ఇంకోటి రికార్డ్ రాయాల్సిన అవసరం లేదు కదా
యాక్సెప్ట్ అవకపోతే రయాలి కదా
యాక్సెప్ట్ చేయకపోతే రాయాలి కానీ ఆల్రెడీ నీ దగ్గర పాత రికార్డు ఒకటి ఉన్నది కదా ఆ రికార్డు చింపేసి అక్కడ పెట్టేయాలి
అల పెన్న తొని క్రాస్ కొట్టి ఉన్నదిగా
నేను గొట్టినాన నువ్వు గొట్టినావ
ఎవళు కొట్టిర్రు నేనెందుకు కొడతా అట్లా
ఫస్ట్ పోయి పెన్సి తో క్రాస్ పెట్టినా నేను
దాన్ని నేను పెన్ తోనే కొట్టాన
వామ్మా నేం గట్లా కొట్టనే కొట్ట ఏమో మరి కొట్టిన కొ కొట్ట వచ్చు
తెలవనప్పుడు ఎందుకు అడుగుతున్నావ్ మరి
ఏదో అడుగుతున్న లే అడిగి గూడ తప్పే ఇప్పుడు అవును వాటర్ ఉన్నాయ మీ రూమ్ ల
వాటర్ లేవు
మరి తెచ్చుకోవచ్చు కదా ఒకసారి క్యాను
తెచ్చుకున్నా
ఎప్పుడు
దో పైనప్పుడు
అబ్బా దూపు ఎప్పుడైంది సార్ మీకు
తయినపూర్
సరిపోయింది సంత ఎట్లా తెేచ్చుకున్నా నా మోష ఉంటారు కదా నీకు అంత పెద్ద బరు డే టై లో తెచ్చుకుని ఉంటావు కదా
నాముషంటే
ఇజ్జత్ ఇజ్జతే ఎద్దంటావు గదా
అది లేకుండానే బతుకుతాన్నాగా
ఓకే బాయ్
బాయ్